హ్
హలో
హలో శిరీష
ఓని ఇన్ల పేర్లు యూస్ జేయ్యొద్దు
ఓకే ఓకే హలో మేడం
హలో
హలో మేడం
ఉం చెప్పండి
ఉమ్
నేను ఎంత మాట్లాడిన్నో నీ
చెప్పండి
ఏస్ నేను ఎంత మాట్లాడిన్నో నువ్వు కూడ అంతే మాట్లాడలి చిన్న నా మామ్మతోని మాట్లాడినప్పుడన్న గింతగనం నవ్వలే
ఓకే మాట్లాడుతాం
మనమే లేపాలి ఇవ్వాళా మనం మాట్లాడే టాప్
మాట్లాడండి టాపిక్ చెప్పండి
అలా మనం గ్రామ మారు పట్టణం గురించి మాట్లాడుతున్నాం
మీకు మీకు ఏది ఇష్టం మీ గ్రామం ఇష్టమా పట్టణం ఇష్టమా
నాకు గ్రామం ఇష్టం
నాగూడా
అంటే అంటే గ్రామం ఇష్టమే అంటే గ్రామంలో కూడా కొన్ని డిసడ్వాంటేజస్ ఉంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయి అట్లనే సిటీస్ లో గూడా డిసఅడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాంటేజెస్ గూడా ఉంటాయ్
అవునవును
ఉ నీకేమి ఇష్టం
నాకు గ్రామమే
సరే మీరు ఎందుకు నవ్వుతున్నారు అంతగనం
మా ఫ్రెండ్ నవ్విపిస్తున్నాడు ఇక్కడ
ఉ
నవ్ వస్తుంది గ్రామంలో ఉంటే చాలా స్వచ్ఛమై
సరే మీరు గ్రామం మీరు గ్రామంలో నివసిస్తారా పట్టణంలో నివసిస్తున్నారా ప్రస్తుతానికి
మేము నడిమధ్యలో నివసిస్తున్నాం
ఇట్లా చెపితేయ్ నీకు పైసల్ రావు
ఆ లేదు మేడం అయితే మేమ్ మేము చాలా వరకు మాకి కిందంటె మాకు హలో
హలో
ఆ మాకు మేము గ్రామంలో నివసిస్తాం మా గ్రామం చాలా బాగుంటది పచ్చా చాలా పచ్చదనంగా ఉం ఉంటది మ గ్రామం మీది
అంతే అంటారా మీరు గ్రామానికి పట్టణానికి కొన్ని భేదాలు చెప్తారా
గ్రామంలో పచ్చదనం ఉంటది
ఉమ్
పోతే గుణపెగలు ఇల్లు ఉంటాయి
ఉ
మట్టితో చేసిన ఇల్లులు ఉంటాయి మనుషులు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటారు ఆప్యాయతలు కలిగి ఉంటాయి
ఉమ్
ఒక్కల కి ఏమైనా అయినా కూడా ఇంకొకలు తోడుంటారు అదే పట్టణాలలు అయితే అట్ల ఉండది ఎవడు ఏం చేసుకున్నా ఎవనికి ఏమైనా వా పట్టించుకుంటాడు ఎవడుండు మళ్ళ అన్ని పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి
ఉమ్ మళ్ళ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటది పొల్యూషన్ ఎక్కువ ఉంటది యాక్సిడెంట్ ఎక్కువవుతాయి
యాసిడెట్స్ కూడా ఎక్కువ అవుతాయి
అంటే మన దగ్గర కూడా అయితయి గాని ఇక చాలా వరకు అయితే అక్కడ్ టాఫిక్ ఎక్కువ ఉంటది
అవునవును
మళ్ళా మన ముందేమన్నా యక్సెండ్ అయినా కూడా మనన్ని ఎవడు ఉండడు
అవునవును మీరు దీగి పదాలు వాడొద్దు మంచిగా మంచి గ్ మాట్లాడండి మీరు
వాళ్ళు పాప మ్ అనీ ఇప్పుడు మాల్ ఇలా యాక్సెంట్ అయినా కూడా కెళ్ళిపెడతారు కానీ మనల్ని ఎవరు యమెన్సీకిగాని ఆస్పత్రికిగాని నన్ను ఎవరు తీసుకవోరు అలా ఇక్కడ మన మ గ్రామంలో అయితే ఎవరి న్య కొంచెం ఏమైనా అయినా కూడా అంబులెన్స్ కి కాల్ చేసి ఇంకా మళ్ళీ ఇక్కడ
అవునవును
కూరగాయలు
యాక్సిడెంట్స్ అంటే నేన్ నిన్నొక యాక్సిడెంట్ జరిగింది నిన్న
ఆ మళ్ళీ ఇక్కడ మనకి దొరికే మ్ ఏమైందండి
యాక్సిడెంట్ అయిందండి ఏమైందంటే లారెక్కి చీరు అయినా
రోడ్ మీద అయింది
మీకు నెట్ సరిగా లేదా అక్కడ మీ వాయిస్ బ్రేక్ అయితుంది అంతేనా
చాలా బాగుంది నెట్ సిగ్నల్ అలా బాగుంది బాస్తుంది
హలో
ఇంక చెప్పండి
చెప్పాలి మీరే ఇంకా మనకి గ్రామంలో అయితే మంచిగా హలో హలో
చెప్పం చెప్పు
మనకి ఇక్కడ గ్రామంలో అయితే మనకి మంచిగా ఇక్కడ ఆ కెమికల్స్ లేకుండా అన్ని ఆ మనకి బియ్యమైన ఇంకా ఏమంటా తరు మంచి మంచి కూరగాయలు తాజా కూరగాయలు దొరుకుతాయి అదే అక్కడ పట్టణంలో అయితే అలా ఏమి ఉండదు కదా
అవునవ్
సందీప్ హలో
ఆ చెప్పండి మేడం
మీరే చెప్పాలి ఇంకా ఇగ
ఇంకే మీరు క్రికెట్ చూస్తారా
ఏమైంది సార్
క్రికెట్ క్రికెట్ చూస్తారా మీరు
క్రికెట్ చూడనండి అంత నాకు అవగాహన లేదు క్రికెట్ మీన
మరి దేని మీద అవగాహన ఉంది మీకు ఇంక ఏం చేస్తారు మీరు
నేను ఎక్కువ ఎం చూడను. అసలు మొబైల్ యూజ్ చేయ్యను ఎక్కువ.
అ ఒకే ఓహో అవున
హహ్ హహ్ నేను ఎక్కువగా మొబైల్ ఏం చూడను అయిన పర్సనల్ విషయాలు ఇండ్ల మాట్లాడుకోవద్దు అండి.
ఆ ల్ ఆ అలాగ కదు మీరు చాలా గ్రేట్ అంటున్న ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందంటే ఎప్పుడు చూసిన మొబైల్ ఆట్ అడేక్టెడ్ ఉంటారు వాళ్ళు వాళ్ళు అంటే ప్రిపేరే ప్రిపరేషన్ కని చెప్పి చెప్పాను అల్లాకి ఇట్ల బ్యాంక్ గిట్లా ప్రిపేర్ అయ్యమొ అని చెప్పాను కానీ వాళ్ళు ప్రి ప్రిపరేషన్లు ఉండరు వాళ్ళు ఎప్పుడు చూసినా
మ్ అవునండి ఈ కాలంలో ఎక్కువ ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని ఆ ఇ యూటు చ్ యూటుబ్ లో షార్ట్స్ అని
ఆ అంటే వాళ్ళు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్ సని కాదు వాళ్ళు ఎందంటే ఫుల్ డిఫరెంట్ అన్నట్టు వాళ్ళు
డిఫరెంట్ అంటే ఎం
డిఫరెంట్ క్యాండేట్స్ అన్నట్టు
అయిన వేరే వాళ్ళ గురించి ఎందుకులేండి మనకుగాని వేరే వాళ్ళ గురించి మాట్లాడద్దండి. దింట్లో పర్సనల్ విష్ మాట్లాడుకోవదండి
చెప్పండి మరి ఇంక
ఇంక మీకూ మ్ పట్టణంలో జరిగే ఏమంటారు కొన్ని మంచి విషయాలు చెప్పండి
బట్ మంచి విషయలు అంటే టెక్నాలజీకి అప్గ్రేడడ్ ఉండవచ్చు మనం పట్టణాలలో ఉంటే మేజర్గా స్కూల్స్ అయినా ఏవైనా కూడా పట్టణాలలో ఉంటాయి కాబట్టి ద మేజర్ చేంజెస్ దట్
సిటీస్ లో సిటీస్ లొ అయితే మనం ఇప్పుడు ఎక్కువ జాబ్స్ కి అయినా బ్రదే గ్రామంలో అయితే మనం చేయలేం కదా జాబ్స్
హ్మ్ అంటే అది ఒకటి డిస్సడ్వాంటేజ్ గ్రామంలో ఎందంటే ఆ నేచర్ కి దగ్గర ఉంటాం కానీ టెక్నాలజీకి దూరంగా ఉంటాం అది సిటీలో అయితే నేచర్ కి దూరంగా ఉంటాం టెక్నాలజీ దగ్గర ఉంటాం ఈ రెండు బాగా డిఫరెంట్స్ అన్నట్టు మనకు టెక్నాలజీ కావాల ఊర్లలో దొరకదు టెక్నాలజీ మా ఊళ్లో ఫోర్ జీ సిగ్నల్ రాదు అసలు
హ్మ్ కానీ నెట్వర్క్ లేకుండా ఉండడం కూడా ఒక ప్రశాంతమే కానీ ఈ కాలంల ఎవరు ఉంటలేరు అట్లా
ఆ అదే అదే అందుకే
అందుకే సిటీస్లా లకే వెళ్ళాలి
అవునండి అవును చ్
ఇప్పుడు ఇంకా మళ్ళా పట్టణ ఇప్పుడు మనకీ సిటీస్లలో అయితే ఎక్కువ రోగాలు కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ప్చ్ సిటీస్ లో ఉన్న వాళ్ళయితే తె ఇప్పుడు జాబ్స్ చేస్తారా జాబ్స్ చేసే వాళ్ళు అన్ని పనులు వాళ్లది వాళ్ళు చెసుకోరు కదా వాళ్ళద్ వాల్ చేసుకోకుండా వాష్ మిషన్స్ అని ఆ ఇంకా వేరే వేరే మిషన్స్ అని అన్ని యూస్ చేసి ప్చ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఏం కాదు కదా ఇక అదే పైప్ ఇప్పుడు పట్ ఇప్పుడు మన గ్రామంలో అయితే వాళ్లది వాలే బట్టలు విండుకోవడం వాలె బోళ్ళు కడుక్కోవడం ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే వాళ్ళకి ఎక్సర్సైజ్ లాగా అయ్యి వాళ్ళ బాడీ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటది అందుకే మన పాత ఆ ఇప్పుడు మన పెద్ద వాళ్ళళ అందరూ బాగా స్ట్రాంగ్ ఉంటారు ఈ కాలంలో అందరూ ఫుల్ వీక్ ఉన్నారు
అవునవును బాగానే కరెక్ట్ చెప్పారు మీరు
ఊ అంతే అంటార
హ్మ్ మీర్ చాలా బాగా చెప్తున్నారు
ఓకే అండి నేను ఈ కాల్ ఇగ ముగిస్తునాను
ఆగండి ఆగండి కొంచం కొంచం మాట్లాడండి
కడ్ చేతున అగు నువ్వు ఇట్లనే ఇది ఆ యాప్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి ఓకే